ఆ బా బాగున్నారా
ఆ మేం బాగున్నామండి మీ ఇంట్లో వాళ్ళు అందరు బాగున్నారా
ఆ అందరు బానే ఉన్నారు
ఉమ్
అమ్మగారు నాన్నగారు బాగున్నారా
ఆ బాగున్నారండి మాకు ఇప్పుడు సాయంత్రం అయింది కదండి అందరు ఒక దగ్గర వచ్చి కూర్చుంటారు అన్నమాట మా ఇంటి దగ్గర మంచిగా ఏమన్నా ఆటలు ఆడుకుంటారు మంచి ఎండాకాలంలో చెట్ల కింద కూర్చుంటారు మస్తు అనిపిత్తదండి మా ఊర్లలా మా పల్లె టుర్లా
అవును పల్లెటూర్లో ఇది ఒకటి బాగుంటది మంచి సాయంత్రం అరుగుల మీద కూర్చుొని ముచ్చట్లు పెట్టుకుంటరు
అవునండి మీకు తెలుసా అండి పైన పడుకుంటారు ఎండాకాలంలా లేకపోతే బయట అరుగుల మీదనే పడుకుంటారు ముసలవాళ్ళు అయినా కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళు కూడా పడుకుంటున్నారు ఈ మధ్య అయితే
అవును అసలు ఈ గాలి చల్లగాలి కోసం పైకైనా ఎక్కలి ఇగ
ఆ కాలుష్యం కూడా ఏమిండదున్నమాట మంచిగా ఉంటుంద ఆమ అసలు ఏ కాయలైనా ఏ చెట్ల అయినా అన్ని దొరుకుతాయి మా చుట్టుపక్కలని పండ్లు కూరగాయలు
ఏంగ మా సిటీలల్లొ ఇరికి ఇరికి ఇండ్లు గాలి రాదు ఏం గావును
మన అయినా కూడా పట్టించుకోరు కదండి. మీ ఊర్లల్లో అంటే పట్
మా ఇంటి పక్కన అయి ఇప్పుడు మా ఇంట్లో ఏమైనా జరిగితే మా ఇంట్ పక్క వాళ్ళకి తెలదు, మా ఇంట్ పక్కన ఏమై జరిగితే మా ఇం
ఆ మా మా దగ్గర అట్లా కాదండి ఒక్కటి ఏమైనా జరిగితే మా త్రం మొత్తం ఊరు మొత్తం వచ్చి కూచుంటది
ఆవునా అది
అసలు ఇంట్లో పంచాయతీ అయినా కూడా అం దరొచ్చి కూచుంటారు
ఆ ఒకరికొకరు మంచి స్
ఆ ఏమన్నా ఆపద వచ్చినా కూడా అందరు కలిసి ఆదు కుంటారు మంచి ఇప్పుడు ఒకవేళేమన్నా ఆప అంటే లైక్ ఏమనా రోగాలు వచ్చినా పైసలు తక్కువ ఉంటాయి కదా ఊర్లలా, మంచి మనకాడ ఉండకపోయినా కూడా అందరు సాహాయం చేస్తారు, అనమాట ఎం త దగ్గట్టు అయితే అంత దగ్గట్టు వాళ్ళ దెగ్గ్
పైసలైనా ఇతరు మాట సాయంమయినా ఎత్తరు డబ్బులైనా ఇస్తా
ర అండి ఎవరికెళ్ళి న్యాయం చేయాలో అల్లాకెళ్ళి మంచి కలిసి ఉంటారు మా ఊర్లలో మ మస్తు ఉంటారండి అసలు పట్నం అంటే పట్నం కంటే ఇక్కడనే నచ్చు ద అన్నమాట పల్లటూర్లలా
ఆ మళ్ళీ సాయంత్రం మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు పనైపో
ఆ అమ్మలక్కల ముచ్చట్ ట్లన్నీ ఉంటాయండి
ఇంట్లోనే ఉండాలి చూస్తే టీవీ చూడాలి అంతేగాని అక్కడ నయితే మం
అసలు మాకు ఇక్కడ కరెంటు సిగ్నల్ ఇవ న్ని అవసరం లేదండి మాక్ ఓన్లీ మనుషులతో మాట్ మాట్లాడుకోవడమే జరుగుతది ఏమైనా కూరగాయలు కావాలంటే పొలం దగ్గర పోయి తెచ్చుకుంటాం ఆ రోజు వండుకోవడానికి తగ్గట్టు ఫ్రెషగా ఉంటాయి అన్నమాట
ఏ రోజు కూరగయలు ఆ రోజా
పొలం దగ్గర ఆ ములక్కయ ఆహా తో తోటకూర అవన్నమో పాలకూర అవన్నేమో సైడ్కి వేస్తాం అనమాట ఆకుకూరలు మధ్యలోనేమో టమా అహ వంకాయ చేట్టెసినిమండి వంకాయలు ఫుల్లు కాతనైయి మేమే ఇంకా మార్క్ అంగడ్లో ఇద్దాం అనుకుంటానం
అంటే మీరు మీకోసం వేసుకున్నారా బయట అమ్మేస్తారా
అంటే మార్కెట్ల వాళ్ళకి ఇస్తాం అన్నమాట కొన్ని బస్సు వరకి అట్లా మిగిలితే కొన్ని ఒక కిలో రెండు కిల్ మా చుట్టుపక్కల పక్కల వాళ్ళు కూడా వచ్చి మర అడుగుతారండి మా అసలు మాకు పైసలు అవసరం లేదండి పైసలు లేకుండానే మంచి కూరగాయలు వస్తాయి మేము కూడా వాళ్ళకి ఇస్తా నమాట
అందరికి ఇస్తారు ఇక వాళ్లయి మీరు కుంటారు మీ దగ్గర పండినయి వాళ్ళకి
ఆ వాళు వారి వందితే బియ్య మోస్ బియ్యం ఇస్తా అంటారు ఇంకా మళ్ళా మొక్కజన్న కంకి మీకు తెలుసా అండి మో మొక్కలేసినం అండి మేము పోయిన సారి ఆరు నెలది అని మస్ ఫస్ట్ మా నాన్న పండిచ్చిర్రు మా నాన్న కింద పనళ్ళు ఉంటారు అనమాట వాళ్ళు రా వస్తారు వాళ్ళు చి బస్తాలు తీసుకుంటారు తొంభై రోజుల పానీ అన్ని ఇప్పస్తారండి మా ఊర్లో మొత్తం సౌకర్యాలు ఉన్నాయి అన్నమాట ఇలాంటివి
వంద రోజుల పని కూడా ఉందా
ఆ వంద రోజు ని ని నిజ ఆ ఉందండి అయితే రోజు వచ్చిపోయినందుకు వాళ్ళకి ఐదు వందల ఖచ్చితంగా వస్తుంది అంటే నిరుపేదోలకి ఖచ్చితంగాాబ్ అంటే ఉద్యోగం కావాలి ఏదో పొలం లేకపోయినా పని చేేసుకోవడానికి వాళ్ళకి ఏదో ఆధారం అని మేమే పెట్టిపించినాం అన్నమాట సర్పంచ్ దగ్గర మా మాట్లాడి
అవునా మీర పే ఇలా అంటే అది ఏం చే
వంద రోజుల పని అండి అంటే కలువ తీయడం కలుపు అవన్నీ మొక్కలు పా ఏమైనా కరబైని అన్ని తెంపి వేసారు అన్నమాట అల్లా
అంటే పొలంలోనే పని ఉంటది అది కూడా వందరో
ఆ ఆ అవునండి అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్కళ్ళ దగ్గర పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంటాయి కదండి వాళ్ళ అంతా చెయ్య కాబట్టి ఇట్లా పనోల్లకి ఇయ్వొచ్చు అనమాట మేము అట్లా ఎవరి దగ్గర ఎక్కువ ఉందో పొలం వాళ్ళది మేమే మాట్లాడి ఆ ఇట్లా మాట్లాడతాం అన్నమాట
అయితే వాళ్ళొచ్చి చేస్తే ఈ రోజు డబ్బులు వాళ్ళకి
ఆ ఏ రోజు ఆ రోజు కాకపోతే వాళ్ళకి ఖచ్చితంగా వంద రోజులు పని ఉంటది అన్నమాట అదే రూల్ నీ ఇష్టం అన్నమాట ఖచ్చితంగా అంటే ఒక రోజు ఉంటది ఒక రోజు ఉండదు అని ఏం లేకుండా నిత్యం చేసుకోవచ్చు వాళ్ళు ఉద్యోగం
ఈ వంద రోజులు కంటిన్యూ ఉంటా
ఆ రోజు ఉంటదండి ఏదో చిన్న పనైనా ఇప్పస్తనే ఉంటాం అన్నమాట మాకు తగ్గట్టు మాకు ముందే తెలుస్తదనమాట మీకు ఇరవై ఎకరాలు ఉన్నాయి వాళ్ళకి ముప్పై ఎకరాలు అంటే మీరు ముప్పై ఎకరాలు చేయలేరు కాబట్టి మా దగ్గర మేము దీసుకొని మేము ఇట్లా వంద మందికి అంటే పనులు ఇప్పయడం కొందరికి వాళ్ళకి ఆదాయం వస్తది మాకు కూడా తెలు మా పేరు కూడా తెలుస్తుంది కదా ఊరందరికి
అవునవును అది మంచి పని ఈ మీ నాన్నగారు గూడా మంచి సాయం చేస్తాడు అందరికీ
ఉటి సాయమే అండి పైసలు అలాంటివి ఏమి ఉండవు మా ఊర్లలా
అదే మాట సాయం అయినా ఈ రోజులలో ఎవ్వరు చేస్తా సిటీలాల్ల అయితే అసలు ఎవ్వరు పట్టించుకోనే పట్టించుకోరు
మా దగ్గర అండి అసలు ఆ పట్నంలో అయితే రెండు రూపాయలు కరేపాకు కూడా పైసలు పెట్టాలి మాకు అట్లా కూడ ఉండదండి కారేపాకు కావాలంటే కరేపాకు దొరుకుత అన్ని దొరుకుతాయి మా దగ్గరా
అవునా ఫ్రెష్గా ఉంటది గదా అది చెట్టు మీ
కొత్తిమీర గావాలన్నా ఇంట్లో ధన్యాలు పెట్టుకుంటామే గాని వచ్చే వారం ఆదివారం చికెన్ చేసుకోవాలంటే వారం ముందే ధన్యాలు వేస్తాము అప్పటికప్పుడే పండుతాయి అన్నమాట కొత్తిమీర
ఆ పెరుగుద్దా అండి అట్ల యేస్తే ధనియాలు
మంచి ధనియాలకే కదా అండి కొత్తిమీర వస్తది ఇప్పుడు మనం మట్టి ఉంది అనుకోండి మీ దగ్గర కాళీ స్థలం ఏదో ఒక తొట్టిలయినా పెట్టి చూడండి ధన్యాలు యే స్తే పక్కా మీకు అవి వస్తాయి ఏది కోతు మీ ఆకు
అంటే నేను ఒకసారి వేసాను కానీ అది రాలే
ట్ మంచిగా లేదేమో మళ్ళీ నేను చెక్ జేపీమంటే చెక్ జెపిస్తా అండి అట్లా కూడా తెలుస్తుంది ఏ మట్టి ఎంత బలం ఉంటద అని మా ఊర్లో చెక్ జేసే వాళ్ళు ఉంటారు అన్నమాట వాళ్ళు చూస్తారు కచ్చితంగా పెరుగుతుందిండి ఇప్పుడు మనకి పొలలా వారు ఎట్లా వండుతుందిో అక్కడ మంచిగా భూమి మంచిగా ఉంటేనే గదాండి అదేమైనా బాలేకపోతే దున్నుతారు మళ్ళీ వేర మట్టిేస్తారు మస్స్తు జరుగుతదనమాట మా దగ్గర ఇట్లాంటివివన్నీ
మళ్ళీ నీల్లు గూడా బాగా ఉ
ఆ మాకు పోలం దగ్గర చెరువు ఉందండి ఆ చెరవే అందరం పంచుకుంటాం అనమాట
ఆ అందరికి సర్పు
ఆ సరిపోతాయి సరిపోతాయిండి మాకు బోర్లు ఉన్నాయండి మధ్య మధ్యలో ఒక కొందరికి మే అందరం ఒక్కొక్క రోజు ఇ కొంత మంది కావాలని ఇట్లా మాట్లాడుకు కుంటాం అనమాట ముంది
ఆ రెండు రోజులు ఇట్లా పంచు ఉంటారు
ఆ ఆ ఇప్పుడు మా మా ఈ నెల ఈ రోజు పొలం దగ్గర మాకు నీళ్ళు వచ్చినాయి అనుకోండి మాకు రేపు రావనమాట కొంచెం ఇక వేరే దగ్గర నుంచి సప్లై చేపిచ్చుకోవాలనమాట వేరే వాళ్ళకి అందుతంది అనమాట అందరికి వస్తాయి నీళ్ళలు కానీ
ఆహా ఒక రోజు తక్ ఇచ్చక జస్తే పడుతు కొచ్చేప్ తడిగనే ఉన్
ఆ పొలం మస్తుంటది, అసలు అల్ల పొలంల దిగుతుంటే ఆహా, ఎంత బాగుంటది తెలుసా అండి? స్వర్గంలో దిగినట్టే అనిపిత్తది నాకైతే.
డన్న?
ఆ అంటే ఉత్తిగ వెళ్తానండి మా ఫ్రెండ్స్ అంటే మా స్నేహితులు ఉంటరు. వాళ్ళతో సరదాగా ఫోన్లు పట్టుకొని వెళ్తాం, కనక్కడ సిగ్నల్స్ రావు. మంచిగా అసలు ఫోన్లు ప్రపంచమే ఉండదు, ఆ పొలం పని దగ్గరనే.
ఇగ అక్కడ్నే మంచిగ ఆడుకు కొనొస్తరా?
ఆడుకోవడం కాదండి, వరి ఎత్తనండి ఇట్ల లైన్ గా, ఒక్కొక్క కొమ్మ స్ట్రైట్ గ పెట్టాలి అని మా అమ్మ చెప్తరు అన్నమాట. అట్లనే చెయ్యాలి, ఆడుకోడానికి కాదండి. మాకు పనులు కావాలిగా పనులు?
ఆహా అంటే, మీ స్నేహిల్ తోట్, స్నేహితులతోటి వెళ్తానన్నరు
ఆ, అంటే సరదాగా వెళ్ళడా పోతమ్ సరదాగ కనీ చే ఆడ పని చేస్తానికే పోతాంమండి, పనులే ఉంటయి కదా మాకు? ఈ రోజు చేత్తె కానీ మాకు సరిపోవండి భూమ్ ఈ రోజు పని చేత్తె గానీ, నైట్ కి భోజనం ఉండదు మాకు.
అవునా? తె అన్ని పనులోచ్చు.
ఆ పొలం పనొచ్చు, ఇంట్ల పని కూడ చేస్ స్తాన అండి, మా అమ్మాయిగ పొద్దున్నే అన్నం, కూరలు వండుతది. బాక్సులు కడుతది. అసలు ఒకటి టెంట్ లా, ఒకటి ఏసుకుంటమ్ అండి పొలం మధ్యలా, దాని మీదికి ఎక్కి తింటాం అన్నమాట. ఎంత బాగుంటది తెలుసా అండి అసలు? కుటుంబమంతా అక్ ఉంటాము ఏమన్నా అర్జెంట్ అయితే ఇంట్లో అందర్ పని చేస్తారన్నమాట ఇగ, ఖచ్చితంగా మేమ అందరం అవసరం అయితే మాత్రం ఏ మోహమాట పడకుండా ఎళ్తాం అన్నమాట.
వాతావరణం కూడ మంచిగ ప్రశాంతంగా ఉంటది చల్లగా.
చాల చల్లగుంటదండి అసలు వర్షం వస్తేనా, మబ్బు పట్టినా కూడ బాగుంటది. ఎండలప్పుడే కొంచెం భయం అయితది గానీ.
ఆ అయినా కూడ చల్లగాలోస్తది చెట్ల కిన్ కిందా కాబట్టి, గాలి చల్లగున్
ఆ చల్లగుంటది. గాలి ఉంటది ఇంకా, ఇక్కడ మంచిగ పిల్లలు కూడ ఆడు కుంటరు, సరదా సరదాగా ఉంటది. ఇంకా అసలు ఏం గొడవలు అలాంటివి ఏమి ఉండవు అండి, ప్రశాంతత ఉంటది అన్నమాట. నాకు అందుకే పల్లెటూరు అంటే చాల ఇష్టం.
అవును, పల్లెటూర్ వాతవరణం నాగ్గుడిష్ టమే, మా సిటీలల్ ఏముండదు.
అవునా అసలు ప అక్కడ పట్టిచ్చుకోరు కూడ అండి, ఎవరైనా ఇట్ల ప పక్కన చచ్చిపోయినా కూడా పట్టించుకోరు. రోడ్
అసలు పట్టిచ్చు కొనే పట్టిచ్చుకోరు ఏదో మొహమాటానికి ఇట్ల వచ్చి చూసిపోతరు అంతే.
ఉమ్, కానీ మా దగ్గరిక్కడ ఒక హాస్పిటల్ ఉంది అన్ని ఒక్ ఒక బడి పెట్టించినాం అనమాట గవర్నమెంట్దిి గాని, మస్ చెప్తారండి ఇంగ్లీష్ చెప్తారు ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తారు. వాళ్ళ దగ్గర మేము నైట్ బళ్ళు గు ఉంటాయని మా దగ్గర ఆ నైట్ బస్సుల వాళ్ళకైనా కొంచెం చదువు రావాలని నేర్పిస్తాం అనమాట మేమే కొంచెం
పెద్ద వాళ్ళకి రాత్రి పూట బల్లు అని పెెట్టిల్ అది
ఆ మా దగ్గర జరుగుతూనే ఉంటదండి ఒక్కొక్కసారి వస్తారు వాళ్ళకి ఆరోగ్యం మంచిగా లేకపోతే రారు కానీ వస్తారు మా దగ్గరకి వచ్చి చదువుకుంటారు అనమాట మా ఇంట్లో ఒక అక్కయ ఉంటది అక్క చెప్తది అనమాట చిన్న చిన్నగా వాళ్ళకి నేర్పిస్తుంది
కూడా చదువు రావాలని
ఆ అవునండి
వాళ్ళు సంతకం నేర్చుకున్నా
ఆ ఎక్కడైనా తెలివక సంత కాలు వేడతారు ఏల్ ముదు కులు పెట్టమంటారు కదా అట్లా పెట్ట ద్దని మేము ముందే చెప్తాం అన్నమాట ఎందుకంటే మీ ఆస్తి పోతుది ఆ ఎవరో ఏదో తెలియకుండా మీ ఫోన్లు ఇయకండి ఎందుకంటే ఓటీపీలు చెప్ రు వాళ్ళు అడుగుతారు మీ ఫోన్ అంటే ఫోన్ చేసుకుంటా అంటారు అవన్నీ మేము నేర్పిస్తాం అనమాట ఇట్లా ఇట్లా చేస్తే ఇట్లా జరుగుతుంది అని మాకు పట్టణం వాళ్ళు మాకు మొత్తం చెప్తారు అనమాట ఇట్లా జరుగుతుంది వాతావరణం వాళ్ళు పల్లెటూర్లలోనే వచ్చ వచ్చి మర ఇట్లా చేస్తున్నారంట అండి వాళ్ళ ఫ ఆస్తి మొత్తం తీసుకుంటున్నారంట తెలియకుండా అగ్రిమెంట్లు సైన్లు పెట్టించుకోవడాలు అలాంటివి
ఇప్పుడు ఫోన్ల ద్వారా కూడా ఇట్లా డబ్బులు
ఆ అవునండి ఇప్పుడు మాకు తెలియకుండా ఒక లోటు ఓటిపీ పంపుతారు వాళ్ళు ఫోన్ చేసి ఓటీపీ చెప్పంటే చెప్త రండి కొందరు అట్లా చేసిన వాళ్ళ మోసం పోయి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే వాళ్ళ వల్ల ఇట్లా అయింది అని మొత్తం మేము నేర్ చపిస్తున్నాం అనమాట మా ఊరు అందరికి డెవలప్ అయ్యేలాగా చేస్తున్నాం
మంచి పద్ధతులన్నీ మీరు నేర్పిస్తనండి
మా అక్కడ పైసలు లేవు కాని ఇలాంటి అ సహాయం అయితే చేయగలుగుతాం అండి మేము
అది కూడా మీ గొప్పతనమే అండి సరేనండి థ్యాంక్ యూ బాయండి